హలో
ఊ వినపడుత్
వినిపిస్తుందా ఆవిని నిన్న తనకి కాల్ చేశానే అంటే ఆఫీస్ మల కేక కటింగ్ జరుగుతుం దనమాట అప్పుడు మెసేజ్ పెట్టి అప్ ఇప్పుడు వెంటనే కాల్ చేసా కాల్ చేస్తే ఏమైంది ఏంటె అంటే వెళ్ళానే ఉదయకిలా అయ్యింది. ఇలా దానికేమో ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ వీన్ కూడా అడిగాన్ అప్ నేను కూడ దాన్ని కూడా అడిగాను. అది కూడా రానన్ బే
ఊ
సరే అని చెప్పి ఇంక ఒకదాన్నే వెళ్ళాను. ఇంకోటి ఏంటండి చాకాలక్కని ఊ టాటా ఎలక్ట్రానిక్స్ అప్పుడు మనం బీటెక్ అయుంటే మనం అటెంప్ట్ చేస్
బావుంది అంతా దాని గురించి చూస్తే
ఇక్కడ బ్యాంగ్లూర్ లో కూడా జరుగుతున్నాయి. హుసూర్ అనమాట్ డఏరియా అక్కడ కూడా హైరింగ్ జరుగుతుంది.
అక్కనుంచి ఎందూరం ఏంటి
ఇక్కడ నుంచి అక్కడ దగ్గరలో పి అకామిడేషన్ కూడా వాడేస్తాడు కా వెళ్ళిపోవచ్చు అంటే ఆ జాబ్ కావాలంటే కోర్స్డ వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు ఈజీయే నేను చాలా చూసా సోషల్ మీడియాలో మళ్ళింక ఇది ఎలాగో తెలిలా అదని విల్వ
టామము ఈ ఇంట్లో మళ్ళీ ఏదోటి అంటారు.
ఏదో ఒకటి అంటారు
దాని వల్లే అది ఏం చేయలేక్ పోయింది నిన్న లేకపోతే మంచిగా సెలక్ చేసాడంట
నేను అదే అన్న పోని సెలెక్ట్ చేసినప్పుడు వచ్చేవచ్చు కదే ఇక్కడ నేను ఎలాగ ఉన్నా కదా అన్నా
ఉ వర్కోట్ అవ్వదే ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు వాళ్ళు ఊరుకోరు వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు చుట్టాలు ఉన్నార్ టగా
ఓకే అయిన మనికి పిజిన్ని ప అవు
ఇంట్లో వాళ్ళ వరకు మేనేజ్ చేస్తాం గాని వాళ్ళందరినీ చేయలేము ఆ వచ్చే సాలరీ కోసం అంత దూరం వెళ్ళింది మళ్ అది ఇది పెద్ద కాంప్లికేట్ చేసేస్తారు ఇప్పుడు ఏదో కొద్ద గొప్పు అట్లా అన్నా చూస్తుతున్నారు ఇప్పుడు మళ్ళీ అన్ని అనుకుంట అంటాయి కూడా మళ్ళీ చూడరు అయినా వెళ్ళాడంత తమ్ముడు
వెళ్ళడా
ఉ అక్కడికి ఏదో చెప్తా అన్నాన అంటా
ఏ
లేదా అదే ఏదో నేర్పచ్చాడంట ఆ దనకెద దధనికి సంబంధించింది ఇంకా దాన్ని బట్టి చూస్తారంట ఇక్కడైతే కష్టం సిస్టమ్ లో అటు ఇటు చేయడం అని చెప్పి రమ్మన్నార అని వెళ్ళాడాని అందుకే వెళ్ళింది కడకిది
ఇది కూడా వెళ్ళిపోయింద అక్కడికి
లేదు లేదు లే ఇక్కడికి వెళ్ళింది అమ్మమ్మ వాళ్ళ ఇంటిక్ ఓకే
ఇంకా బెటర్ ఏంటంటే ఇక్కడ దగ్గరలో లోకల్లో తీూసుకోవడనే ఏంటంటే మనం ఆ స్టేజ్ దాటిపోయాం బయటకు వచ్చి చేసుకుని లైక్
ఊరుకోరే ఇంకా చెప్పాలంటె ఎందుకు అంటే దానికి అటు ఇటు అటు ఇటు ఏ ఒకటి వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇంకా ఇప్పుడు వర్కౌట్ అవ అవదు అసలు వెళ్ళిన కూడా ఎందుకంటే మళ్ళీ దాని గురించి ఏదో డిస్కషన్ అయిపోద్ది మళ్ళీ వాళ్ళు అసలు ఇప్పుడు కే ఇది ఏదో అటు ఇటు అంటుందని చెప్పేసి వాళ్ళందరుూ ఊరుకోట్లా అన్నయి ఒళ్లు అల్లు మ్మ్
ఇవాల ఊరుకె ఇన్స్టాల ఒక రీల్ వచ్చింది జస్ట్ మనం ఈ టాపిక్ కె కదా మార్చుకు మాట్లాడుకుంటున్నాము
అదేలే అదే నీ మధ్య వస్తున్నాయి అలా కూడా ఇది అయినా మొన్న వస్త వస్తయి అవును అప్పుడప్పుడు వస్తున్నాయి ఇంకా మనం ఒక్కటి చూసామంటే ఇంక అయ్యే వస్తాయిగా తెలిసిందేగా మొన్న అయిన అయినా
వాళ్ చూడకపోయినా వతుంది తెలుసా ప్రభా
అంత ఇదిగా అంత ఇదిగా ఇలా కూడా అప్డేట్ చేసుకుం న్నారా అనిపించింది ఇంత కరువులో ఉన్నారా ప్రపంచం అనిపించింది అదేమో ఏంటి అదేమో వచ్చినాయి అని ఏదో చతుందని మొన్న వెళ్తే ఇంటిక్ కి ఆ ఆంటీ అంకుల్ అదే అంటున్నారు
ఏమంటున్నారు
ఏమంటలా మేమేం చేయలేమ్మ ఎప్పుడు ఎవరు ఏమట్ల మేం ఏంచేయిలము ఎప్పుడు ఎవరో ఎవరొస్తే ఆళ్ళు ఎప్పుడైతే అప్పుడు ఇంకా మేమేమి చేయలేము ఎందుకంటే వచ్చినాయల్లా ఏదో ఒకటంటే ఇంకా మేం మాత్రం ఏం చెయగలం అని చెప్పా అసలు ఎప్పుడు అం అంకుల్ అంతిదిగా మాట్ అలాంటిది అంకులే అన్నారు అంటే నేను తర్వాత చెప్పా దీనికి ఎ ఏంటి అంటే వచ్చినయ్ ఒకటి రెండింటికి ఒక చెప్పేత్తే ఎలాగా ఆ చూడాలిగా ఏంటి అదండి అంటే ఏంటి అంటే మరి మొన్న వచ్చిందిగా విజయవాడది ఏమైంది అని అంటే ఆ లేదు ఆ నాకు అంతా మొత్తం చెప్పలేదు జాబ్ గురించి అటిల గురించి అందుకే నాకు అంత అనిపించలేదు అం
మన దానికి ఎలా అంటే మన దానికి ఎలా అంటే దానికి లైఫ్ స్టైల్ ఎ లైక్ ఎలా అంటే ఐటి లైఫ్ స్టైల్ ఉంటది చూడు
మ్మ్
అలా కావాలి మన దాన్ని
పో నాల అన్నా డైరెక్ట్ గా చెప్పదే ఇప్పుడు న అలా అడిగారంట వాళ్ళు అడిగినప్పుడు నాకు ఇలా కావాలని చెప్ప
మనకి ఒక ప్రొఫైల్ షేర్ చేసింది చూడు మన ప్రొ మనకి ఒక సంథింగ్ ఒక ప్రొఫైల్ షేర్ చేసింది కదా క్రష్ అని జెప్పి తన నాకు అప్పుడే అర్థంమయిపోయింది దానికి ఇలా కావాలి అని చెప్పి
ఆ అలా కావాలంటే వాళ్ళు అడిగారంట ఎలా కావాలి అని అడిగినప్పుడు వాళ్ళకి చెప్పొచ్చుగా చెప్పకుండానే ఏమో అప్పుడేం మాట్లాడకుండా ఇల మీద పడితే ఇళ్లెం చేస్తారే వాళ్ళు మాకు ఇలా కావాలని చెప్తే వాళ్ళు అలాగే సెట్ చేస్తారు వాళ్ళు చెప్ వరంట ఇక్కడ వచ్చిందని చెప్ పంపించాం అమ్మా అంతే అంతేగాని మీరే దానినికి ఏమి ఫిక్స్ అమని చెప్పలేదు మేము కానీ ఏంటంటే మీకు ఎలా కావాలో చెప్తే దానికి తగ్గట్టే ఏనా వస్తే పంపిస్తాం అప్పుడు ఇలాంటివి పంపించాం కదా అని చెప్పేసి అన్నారంట వాళ్ళు అంటే అప్పుడు చెప్పిందంట ఇలా ఐటీ ఇలాగా అని చెప్పి మళ్ళీ అలా అంటది మళ్ళీ లోకల్లో ఉండాలంటది దగ్గరలో ఉండాలంటది ఇయాన్ని ఎక్కడ వర్క ఒకట్ అవుతాయే అక్కడికి వెళ్ళాలంటేనేమో ఆ ఎల్లను అక్కడ నాక్ నా చదు అంతే
మళ్ళీ పర్లేదు అంటే అక్కడికి వెళ్దాంటది దీనికే క్లారిటీ లేదు ఫస్ట్ అసలా
లేదు లేకే కా వచ్చిందడి మొన్న ఏదో ఆ విజయవాడది ఏదో వచ్చిందా అదిగానే ఏదో చేసింది అదేమో వాళ్ళ వాళ్ళే అడిగారంట ఫోన్ చేసి ఏం మేము దీనికే వెళ్ళిపోమని చెప్పలేదు వచ్చిందని చెప్పి నీకు పంపించాము అంతే మీకు ఎలా కావాలో చెప్ దాన్ని బట్టి మేము మూవన్ చేస్తాము అంతేగాని నువు ఏం చెప్పకపోతే మాకు తెలిదు కదా అని చెప్పి అదేదనా అన్నారంట అంటే చెప్పిందంట వాళ్ళు అన్నరాట అంటే ఇట్లా కావాలి ఐటీ లో చేస్తే నాకు అట్లా కావాలి అని చెప్పి చెప్పిందంట చెప్తే సర్లేమ్మ అట్లాగ చూస్తాము ఇదేమన్నా పద్దాకా అటు ఇటు మార్చుకునేది కాదు కదా ఏదన్నా చెప్పేసేయ్యి చెప్తేనే కదా మాకుఓ చెప్తేనే కదా మాకు తెలిసేది దాన్ని బట్టి వర్కౌట్ చేస్త చెస్తాము ఇట్లా మేము ఏమి ఒప్పేసుకోమని చెప్పలేదు కదా ఆ దాని గురించి ఎందుకు అంత ఇదవుతున్నావు చెప్పచ్చు కదా అని చెప్ప అన్నాారంట నీన్నా ఒసారి ఇట్లా అంటది ఒక్కొక్కసారి ఆమె అట్లా అంటది ఇంకేం చెప్తాం మనం మనం ఏం చెప్పలాంటి ఆళ్ కూడా చెప్పారు బాగా అదే అంత మొన్న వెళ్తే
నాకు అర్థంమయిపోయింది లహరీ
ఏముందలే వే రాన్నయి అప్పుడ ఎట్లా కావాలని చెప్తే అట్లాగే అయితది కదా
ఉమ్
అట్లాంటివి వస్తాయి కదా దాన్ని బట్టి మూ అన్ అవ్వచ్చు ఏం చెప్పకుండా ఉండే ఒక్కొక్కసారేమో అట్లా ఓకే అంటది ఒక్కొక్కసార ఏమో అని నేను ఉండలేను అక్కడ అంటది అన్నీ దాని మాటలే
దానికి క్లారిట్ దానికి ఎట్లా క్లారీ
ఏమోలే ఇంకా మనం ఏం చెప్పలేం దానికి
మనం ఏం చెప్పినా ఎందుక
ఎందుకంటే అదంతా మనం చెప్పినా సరే అది ఊ కొట్టిద్ది ఆ టైం దాకా సరేనే అదే ఇదే అంటది మళ్ళీ దాని తర్వాత కాద అంటది ఏంటంటే వాళ్ళు చెప్పారు కదా దాన్ని బట్టి బట్టి చెప్తే వాళ్ళు దాన్ని బట్టి చూస్తా ఉన్నారుగాదా ఇంకా అట్లా వెళ్ళిపోవడమే మోన్న వీర్లగా దగ్గర వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళింది మొన్న వెళ్ళింది కదా మ్యారేజ్కి వీళ వెళ్ళింది వాళ్ళు ప్రొఫైల్ వాళ్ళకైతే మంచిగా వచ్చింది అంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ బాగుంది అందుకే కొంచెం వర్కౌట్ అయ్యింది మనకే సేమ్ అట్లాగే కావాలంటె కష్టం కదే
కష్టం అవును అదే పాయింట్ ఇప్పుడు చూసే వాళ్ళు గుడా ఎలా చూస్తున్నారన్ ఇప్పుడు చూసే వాళ్ళు ఎలా చూస్తున్నారంటే అమ్మాయి గూడా మనతో ఈక్వల్గా ఉంటుందా లేదా అని జూస్కుంటున్నారు.
కానీ మనం కూడా అలాగే చూసుకోవాలి మనకి తగ్గట్టే చూడాలి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర ఏం లేనప్పుడు అవతల నుంచి రావాలనుకోవడం కూడా మనం అనుకోకూడదు.
ఆ అంతే
ఏదో మన మీద కొంచెం ఉంటే చాలనుకుని మూఆన్ ఐపోవాలి.
మ్మ్
ఇదామ అట్ల కాదు మ్మ్ అట్ నెన్ జాము బాగా ఎక్స్పెక్ట్ జేసిద్ధి
నీకర్ధమైందా ప్రొఫైల్ ని బట్టి
అర్థమయింది లే గానీ వదిన వర్క్ ఔట్ అవదన్ జెప్పేసి ఆల్ చెప్పారంట ఆల్ చుట్టాలు. ఉమ్ చెప్ ఇతనేమో ఆమ్ కనుక్కుంటే అవుద్ది గదా కనుక్కుంటే ఐతది కదా అన్ జెప్పి వాల్ తమ్ముడి మీద పడితే ఆడేం చేస్తడు ఆడైనా ఏం చేయలేడు ఎవరు ఏం చేయలేరు ఈ విషయాల్లో
మ్మ్
ఆళ్లు కొనుక్కోవాలి ఈళ్ళు కొను కోలంతే ఎవరు కొనుక్కుంటారే అంత తీరిగ్గా
హ్మ్మ్
మనమే వర్కు మనమే కావాలనుకుంటే మనమే ముందడుగు వేయాలి అట్లా గుట్టే ఏదో ఒక విధంగా మన గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పు
కనీ ఇంక వద్లేస్తానే మ వచ్చిపోతానంది కదా కానీ అది క్లారిటీ ఇచ్చిందే
మ్మ్
ఇది క్లారిటీ వచ్చేసింద్ దాన్ సైడు ఎలా అంటే నాగ నేన్ ఆ ప్రొఫైల్ని చూసిన్ బట్ చూసిన్ దాన్ని బట్టి ఓకే దీని మైండ్ లో ఇన్ని రన్ అవుతున్నాయ్ నాకు క్లారిటి వచ్ ఇచ్చేసింది దానికెలాంటి మ్యాచ్ కావాలి అన్ చెప్పి
అదే చెప్పమన్నారు ఆళ్ళైనా చుట్ ఆల్లయినా అదే చప్మన్నారు ఇక్కడ ఇటువేపు నుంచి కూడా అదే చెప్మన్నారు ఒక్కొక్కళకి ఒక్కొక్కలా చెప్తుంది అందుకే అట్లా వ నేనంది నేనాల్రెడీ చెప్పా ఏమే నీకు ఎట్లా కావాలో అట్ల జెప్పెయ్ ఓపెన్ గా ఎవ్ వొచ్చేయే వొత్తయి ఎప్పుడైతే అప్పుడే ఓత్తయి దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన పనేం లేదు అన్న అంటే అంది కాదు చెప్పాను అంటది ఒక్కళ్ళకి ఒక్కొక్కళ్లకి ఒక్కొక్కలా చెప్ పిద్ది ఇంట్లో ఒకలా చెప్పిద్ది ఆళ్ళ ఆల్ పెద్ వాళ్ ఫోన్ జేత్తల్ పెద్దమ్మలు ఫోన్ జేత్ తాలకొక్కలా చెప్పిద్ది ఇప్పుడు ఇవాళ చచ్చి చర్ తరపున ఒకటిలా చెప్పుద్ది ఆ ఒక్కొక్కలక్ ఒకొక్ ఒకలా జెప్తే అట్లైతుంది మనమేం చెయ్లేం మనం చెప్పినా ఇన్దది
కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన పాప పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రజంట్
ఏమో అసలు మనకేం ఫోన్ ఉండవు ఏముండవు మనకేం తెలీదసల మనం జెత్తే తుద్ది అదైతే చెయ్దింక నాకింద నేను చెయ్యట్లా
మరో పా ఇచ్ మొన్న కాల్ చేస్తానని చెప్ చేసిందా
లేదు చేయ్యదు చే మనం చెయ్యాలి మనం చేసినప్పుడు వెనకాల ఓ వాళ్ళు పిలిచేస్తాన్నరు వాళ్ళు పిలుత్తుంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మళ్ళీ చేత్తా అంటది మళ్ళీ చేయదు మళ్ళీ మనం చేయాల్సిందే ఏమోలే కానీ ఇంకా ఎవర్లే ఎవరు ఇది వాళ్ళింకా అని చెప్ నేనూ చేయట్లేదే
మ్ గొడ్డు చాకిరేనంట
ఏమో అసలు అసలు అయ్యన్నా ఇప్పుడు అంతకముందు అంతకముందు అది ఉందంటే కాలేజీ లో చెప్పేది
మ్
కొద్దో గొప్పో మనకి ఇటునుంచి ఏమీ తెలీదసల ఏదన్నా చెప్తేనేగా మనమైనా తెలిసేది
కాలేజ్ టైమ్ లోనే బావుం డేది
అంతే కదా చెప్తేనే గా మనమైనా ఏదన్నా ఇప్పుడు ఏందేదో